నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే లేచి కూర్చోని ఉన్నా
అవు
హలో నువెంచేస్తున్నవ్
నేనా ఏం లేదు నిన్న స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో మన రిపోర్ట్ రి ఫొటోస్ షేర్ చేశారు కదా చూస్తుంటే ఓల్డ్ మెమరీస్ అన్ని ఒకసారి గుర్తొచ్చాయి
నిజమే ఎన్ని రోజులు అయింది కదా మనం స్కూల్ అన్ని మెమోరీస్ చూసి నేను కూడా చూసాను ఆ ఫొటోస్ చూసి ఇంకా స్కూల్ డేస్ లోకి అసలు ఆ స్కూల్ డేస్ లోకి వెళ్ళలిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకి
టైమ్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో కదా
నిజమే అప్పుడు మనం స్టూడెంట్స్ లాగా ఉండే వాళ్ళం ఇప్పుడు అందరం జాబ్ స్ అంటా హాలిడేస్ బిజీ లైఫ్ అయిపోయింది అండీ
కానీ ఆ ట్రిప్స్ గురించి మాట్లాడితే ఇప్పటికీ సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా
ఆ నువ్ నుల్చున్న నుంచి ఆ స్కూల్ ట్రిప్స్ అంటే అసలు వేరే లెవెల్ చాలా ఎంజాయ్ చేస్తాంటిమి ఇంకా మార్నింగ్ స్కూల్ కి అందరం బ్యాగ్స్ తో చాలా తొందరగా వచ్చే వాళ్ళం గుర్తుకుందా
అవును టీచర్స్ కన్నా ముందే స్టూడెంట్స్ అందరూ స్కూల్ గేట్ దగ్గర రెడీగా ఉండేవారు
అవును ఇప్పుడు కాలేజ్ అయితే టీచర్స్ కంటే ఫస్ట్ స్టూడెంట్స్ కంటే టీచర్స్ ఏ ఫస్ట్ వెళ్తారు ఎందుకంటే ఏందో తంబ్ అవంతా వేయాల్సి వస్తుంది కదా
అవునవును నిజమే
ఇంకా బస్ రాగానే అందరు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు ఆ టైం లో
అవును లాస్ట్ సీస్ కోసం ఫైట్ అయ్యేది స్టార్ట్ అయిపోతుంది నేను కూర్చుంటాను నువ్వు కూర్చుంటావు అని చెప్పి
నిజమే కానీ మనం పేరెంట్స్ చెప్తారు కదా లాస్ట్ సీట్స్ ఫస్ట్ సీట్స్ అవాయిడ్ చేయండి మిడిల్లో కూర్చోండి అని కానీ మనం వినము ఎప్పుడు లాస్ట్ సీట్ కోసమే కొట్లాడుకుంటా ఉంటాం
హ్మ్ అవు అవును ఎవరో ఒకరు సీట్ రిజర్వ్ చేస్తుందా అని చెప్పి బ్యాగ్ పెట్టేస్తారు ఇప్పు ఈ ఇది కాలే ఇది స్కూల్ లోనే ఏం లేదులే కాలేజ్ లో కూడా అలానే చేస్త చేస్తున్నాం మేం ఈ మధ్య
అవునా అసలు ఇది చానా తరతరాలుగా వస్తున్నా ఇదిలే ఇది ఇంకా డ్రైవర్ బస్ స్టార్ట్ చేయగానే అందరూ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొట్టారు
అవును ఎందుకంటే సాంగ్స్ ప్లే చేస్తూ జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు అందరూ అదుండే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా ఎక్సైట్మెంట్ లెవెల్స్ పెరిగిపోతాయి
హ్మ్ అవును ఇంక నేనైతే ఎగ్జామ్ టైమ్ లో ఏం చేస్తాంటి అంటే కొంచెం పెట్టుకుంటా అండి బస్సు లో చదువుకుందామని ఇంకా బస్సులో కూర్చుంటే ఫుల్ సాంగ్స్ పెడతా ఉంటారు ఇప్పుడు ఆ సాంగ్స్ వినుకుంటా వెళ్ళిపోతాం స్కూల్కి హా చదివేది లేదు ఏమీ లేదు
హ్మ్ ఒక్కొక్కరు ఒక సాంగ్ పాడారు పాడతారు అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి
అవును ఇవాళ లిరి లిరిక్స్ అనేది మర్చిపోయిన కాన్ఫిడెన్స్ మాత్రం ఫుల్ గా ఉంటుంది రాంగ్ లిరిక్ పాడేస్తారు
అవును ఇంకా బస్ లో ఉండే టీచర్స్ కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు
హ్మ్ నిజమే ఇంగెక్కడికి పక్కన కూర్చొని ఆ పంట పొలాలు ఇంకా ఆ హీల్స్ అంటా ఇంకా ఆ విలేజెస్ చూస్తూ ట్రావెల్ చేస్తే అది వేరే వైబ్ కదా
అవును. ఇంకా మధ్యలో టీ బ్రేక్ కోసం బస్సు ఆపుతారు గుర్తుందా.
అసలు అందరం టీ కన్నా చిప్స్ బిస్కెట్స్ ఎక్కువ కో కొన్ని బ్యాగ్స్ లో వేసుకునే వాళ్ళం స్కూల్ కి తీసుకొని పోను
ఫొటోస్ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కాం
ఉ అవును ఆ ఫోటోస్ కదా ఇప్పుడు మళ్ళా మనకి సెండ్ చేసింది వాట్సాప్ లో ఎంత బాగున్నాయో
అవును, మరి ఇంకా రిసార్ట్ గేట్ కనిపించగానే అందరు లౌడ్ గా ఏయి అనీ అరి వచ్చేవచ్చే వాళ్ళం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు.
ఉఅవును, అసలు నువు గుర్తుకింద ఈ రిసార్ట్ ఎంత బాగుందో, ఇక్కడ వాటర్ ఫుల్లు ఆడుకునేకి ఎంత బానిందో లోపల
అవును ఎంట్రీ దగ్గర ఉన్న ఫౌంటైన్ చూసి ఎన్ని సెల్ఫీస్ తీసుకున్నాం. కదా అప్పుడు మేము
అవును, అసలు అందరు ఫోన్ఎత్తి సెల్ఫీస్ స్టార్ట్ చేశారు. ఇంగ ఒక ఫోటో కోసం అందరం డిఫరెంట్ పోజెస్ ఇచ్చాం.
టీచర్స్ అందరూ ఫస్ట్ గ్రూప్ ఫోటో ఫా ఫస్ట్ గ్రూప్ ఫోటో అంటారు. వాళ్ళు ఎప్పుడు
అవును నిజమే ఇగ అది తీసుకున్న వాళ్లనే కదా ఆయన ఇంకా వాట్సాప్ లో సెండ్ చేశారు. గ్రూప్ ఫొటో టూ అంటే ఇంగ అందరినీ చూసుకోచ్చు మంచిగా
కానీ అందరూ కెమెరా వైపు చూడటం కష్టంమయింది. ఇప్పుడు
అవును నిజమే ఒక్కక్కరు నవ్వుతూ ఇంకొక్కరు జోక్స్ వేస్తూ ఉండేవారు.
బ్రేక్ఫాస్ట్ చేసాక గేమ్ స్టార్ట్ అవుతాయి. అయినాయి
అ, కరెక్ట్ ఇంకా ఏం గేమ్స్ ఆడినాం, అంటే నీకు గుర్తుకుందా మనం క్రికెట్ ఆడినం ఫస్ట్ అక్కడే నేర్చుకున్నాం. క్రికెట్ ఇంగ వాలీబాలూ షట్ టీలంట ఇంకా ఎవరికి నచ్చింది. వాళ్ళు అది ఆడుకున్నారు.
అవును గుర్తుంది. నాకు క్రికెట్ ఆడాము. మేము ఫస్ట్ అక్కడ నువ్వు క్రికెట్ టీమ్ కెప్టెన్ లాగా ఆర్డర్స్ ఇస్తున్నిన్నావు.
ఇంకా నీకు తెలుసు గుర్తుకుందా. ఇంకా ఫైనల్ స్కోర్ కూడా గుర్తుకులేదు, నాకైతే ఇప్పుడు
అంతేలే విన్నింగ్ కన్నా ఫన్ ఇంపార్టెంట్ అయిపోయినంది.
అవును, ఇంగ తర్వాత స్విమ్ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళాం. అక్కడ బాగా ఎంజాయ్ చేసాం. అందలొ ఒకరినొకరు తోసుకునే వాళ్ళం అక్కడ
అవును వాటర్ చూడగానే అందరుూ ఎక్సైట్మెంట్ లో పరిగెట్టేశారు.
అవును ఇంక ఒకరిని ఒకరు ఇంకా స్ప్లాష్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం కదా
స్విమ్మింగ్ రాకపోయినా ఫ్లోట్ పట్టుకొని ఆడారు.
ఉరికే అట్లా పైన పైనా కాళ్ళు ఇదిలిచ్చుకుంటా వెళ్ళారూ. స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇంగా ఒక్క ఫ్రెండ్ అయితే ఇంగ వాటర్ లో జంప్ చేసి అందర్నీ తడిపేసింది కదా
అందరూ అయ్యో అన్ చెప్పి అర్చిన తర్వాత నవ్వేసారు కదా గుర్ తుంది నాగ్గూడ
ఉ నా ఇంగ పుల్లో నుంచి బయటికి రావాలని అస్సలు అనిపించదు ఇంగా బయటికి వస్తే చలి లోపల ఉంటేనే బాగుంటుంది వాటర్ లోపల ఎంతసేపు.
అవును ఇంగ అక్కడుండే టీచర్స్ అయితే విజల్స్ వేస్తే మాత్రమే బయటికి వచ్చాం.
హుమ్ ఇంగ తర్వాత రైన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రిప్ లో అది ఆ వన్ ఆఫ్ ది బెస్ టు మూమెంట్
అదే కదా ఆ ట్రిప్ లో హైలైట్ అంటే
అవునా డీజే సాంగ్స్ కి అందరూ డ్యాన్స్ చేసారు ఇంగ పైనుంచి వాటర్ గూడ పడ్ తున్నాయి ఆ టైమ్ లో
అవును డాన్స్ ఎవరికి రాకపోయినా, వాళ్ళు కూడ ఆగలేదు. ఓ అనేగరేసారు.
అవును నిజమే ఇంగ సైలెంట్ గా ఉండే స్టూడెంట్స్ కూడ అప్పుడు ఫుల్ ఎనర్జీ టిగ్గా డాన్స్ చేశారు నేనయితే చూసి షాక్
ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియదు గదా
అవును నిజమే ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు, జాబ్స్ లో కాలేజ్ లైఫ్ ఫు అసైన్మెంట్స్ అంట సేమ్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అని
కానీ ఆ స్కూల్ లైఫ్ మ్యాజిక్ ఏ వేరేది కదా
ఉ ఆ వును లంచ్ టైమ్ కి ఇంగా అందరికీ ఫుల్ ఆకలైపోయింది ఆడి ఆడి ఆడి
బఫర్డ్లో ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ టేస్ట్ చేసేసాం.
నా ఇంగ డెజర్ట్ కోసం ఇంగ లైన్ లో నిలుచుకున్నమంతా లంచ్ అయిపోయాక ఖచ్చితంగా స్వీట్ తినాల కదా
ఐస్ క్రీమ్ రెండు సార్లు తీసుకున్న వాళ్ళని గుర్తుందా
అయ్యో వాల్లెట్ల మర్చిపోతా ఇంగ టీచర్స్ చూసి నవ్వేసార్ దెల్సా వాళ్ళు వదిలేస్ నారు ఆరోజు ఎంజాయ్ చేయనీలే అని
అవును లంచ్ తర్వాత లాన్ లో కూర్చొని అందరు మాట్లాడుకున్నాం.
ఉ అండ్ ఫ్యూచర్ లో వాళ్ళ గోల్స్ గురించి చెప్పుకున్నాన్ నేన్ డాక్టర్ అయితా నేను ఇంజనీరింగ్ అయితా పోలీస్ అయిత అనీ ఇంకా గేస్ కూడ చేసుకున్నాం మన అవంతా
ను అప్పుడు చెప్పిన ప్లాన్స్ లో చాలా చేంజ్ అయిపోయాయిలే ఇప్పుడు
అవును లైఫ్ అంటే అదే కదా ఇంకా అనుకునింది జరగదు అనుకొనిన్దే జరుగుతుంది.
ఇంకా ఈవినింగ్ అయ్యాక ఇండోర్ గేమ్స్ కూడా ఆడాం ఆ రోజు.
ఆ అవును క్యారమ్ అంట టేబుల్ టెన్నిస్ అంట చెస్ అంట అన్ని ట్రై చేసాం. ఇవంతా మనం బస్సు లోనే పెట్కొని వెళ్ళింటిమీ కదా.
అవును ఇంకా ఒక ఫ్రెండ్ చేసాడు నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేశాడు అది గుర్తుందా
ఆ గుర్తుకుంది ఇక అందరూ నవ్వి నవ్వి నవ్వి ఇంకా అలిసిపోయాం అసలు
ఇంకా సన్సెట్ టైమ్ లో గార్డెన్ లో ఫొటోస్ తీసుకున్నాం ఫొటోస్ అయితే అన్లిమిటెడ్ అబో ఆ రోజు
నిజమే అసలు అక్కడ ఒక గోల్డెన్ లైట్ కూడా ఉంది ఆ గోల్డెన్ లైట్ లో ఫొటోస్ చాన మంచిగొచ్చాయి అసలు నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా కనిపించారు అక్కడ
అవును ఎందుకంటే అప్పుడు టెన్షన్ అనే వర్డే తెలియదు కెమెరా కన్నా మన ఫైల్సే బ్యూటిఫుల్ గా ఉన్నిన్నాయి
అవును కరెక్టే ఇగ ఎగ్జామ్స్ గురించి గుడ ఆ రోజు ఎవ్వరు ఆలోచించలేదు జస్ట్ ఎంజాయ్ గురించి ఆలోచించారు
అవును ఫుల్లు ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేశింది గదా ఇన్ఆడియోబుల్
అవును ఇంగ రిటర్న్ జర్నీలో అందరు అసలు అలి అలిసిపోయారన్నమాట
కానీ జోక్స్ మాత్రం అలానే కంటిన్యూ చేసే వాళ్ళు చేశారు
ఒకరు సాంగ్స్ పడితే మిగతా వాళ్ళు వాళ్ళకి కోరస్
కొంతమంది బస్సు లోనే పనుకునేసారు
ఎవరు ఇంకా పనుకోన్ స్లీప్ లోనే మాట్లాడం స్టార్ట్ చేశారు
అది రికార్డ్ చేసి నెక్స్ట్ డే స్కూల్ లో అందరిక వినిపించాం కదా
అవును నిజమే టిఫన్ ఉమ్ సరే అయితే మల్ల చెయ్
ఆ బాయ్
బాయ్